హలో
హలో
ఆ
ఆ చెప్పమ్మా
ఏం చెయట్లేదు నువ్వు ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావు
బానే ఉన్నాను నువ్వు
బానే ఉన్నా బానే ఉన్నా
మ్మ్ అంతే మరి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అమ్మ నాన్న తమ్ముడు
అందరు బానే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు
ఆ మేము బానే ఉన్నాం నేను కాలేజ్ లో క్యాంపస్ డ్రైవ్ లో ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి కంపెనీకి వచ్చా ఇంటర్న్షిప్ చేద్దామని హైదరాబాదు ఉ వత్తే అదేమో స్టార్టప్ కంపెనీ అంట అక్చుఅల్లీ, జాయిన్ అయిపోయాము.
ఉ హు
ఊ అదేమో స్టార్టప్ కంపనీ అంట లేట్ పట్టిద్ది అది ఇది అంటున్నారు. వ వర్కే. సిక్స్ మంత్స్ ఉండి ఏదోలాగా ఇంటర్న్షిప్ కం
ప్రజెంట్ ఏం లేదు. వ ఇంకా అందులోనే ఉంటవా?
ఏమో ట్రై చేస్తన్నాను, దొరకాలి కదా దొరికితే అల్ బగా సె లైఫ్ సెట్ అయ్యే ఇంకా సిక్స్ మంత్ ఇంటర్న్షిప్ అయ్యాక ఇంగ జాబ్ కూడా ఇక్కడే చూసేసుకునేలాగా ట్రై చేస్తనా.
ఉ
ఊ మంచి కంపెనీలు ఏమన్నా ఉం టే నువ్వు కూడా ట్రై చేస్తే రిఫర్ చేయొచ్చు కదా!
ఆ అదే చూస్తా.
నువ్వేం చేత్నవ్? నువ్వే కంపెనీలో అన్న చేత్నవా?
నేనూ గైడేంట్లో చెత్తున్నా.
మ్ అక్కడెంటి మ్యానుఫ్యాక్చరింగ్?
టీ వి
ఉమ్ హు, ఎలగుంది వర్క్ అది బాగుందా? టైమింగ్స్?
టైమింగ్స్ జనరల్ షిఫ్టే. వర్క్ అంటె ఇగ మనం ఆ చేసే దాన్ బట్టి ఉంటది, కొన్ని చోట్ల హార్డ్ ఉంటది, కొన్ని చోట్ల ఈజీగానే ఉంటది.
ఉమ్
అక్కడ ప్రొడక్ట్న్, బట్టి స్టేజ్ ని బట్టి డిసైడ్ అయితది.
అ జాబ్లు శాలరీలు
ఆ అవును.
వచ్చె పదిహేన్ వేల జీ
మరి అంతేగా మరి ఏదో చేయకపోతే ఏమి ఉండదు అదే మ్మ్
అవును